మహ్
హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి
హౌ ఆర్ యు
ఐ ఆమ్ ఫైన్ అండి మీరు అండి
ఆ మేం బాగున్నామండి మీరు తిన్నారా అండి
ఇంకా లేదండి తినాలి
అవునా అండి ఏం తిన్నారండి ఏం ఏం చేసారండి వంట
ఎగ్ రైస్ చేసామండి
అవునా మీకు వంటలు వచ్చా అండి ఇంకా లేదండి
అప్పుడప్పుడు చేస్తానండి అన్ని రావ్ కానీ కొన్ని వస్తాయండి
అవునాండి
అవ్
ఇప్పుడు ఆ చేస్తా ఉంటానండి వంటలు అన్ని వచ్చు నాకు
ఓకే ఏ స్టైల్ చేయడానికి ఇష్టపడతారండి మీరు
ఎక్కువ అంటే నాన్ వెజే బాగా ఇష్టం అండి చికెన్ మటన్ ఇట్లనే బాగా వండతాను
ఓకే
అవునండి పెద్ద పెద్ద తలకాయలన్నీ వండుతానండి మేకతల గొర్రె తల అవన్నీ వండుతానండి నేను
అవునా అండి
ఆ అవునండి మీకు వంటలు రావు అయితే
లేదండి అప్పుడప్పుడు చేస్తానండి పప్పుచారు ఇట్లాంటివి మాత్రం
అవునా అండి
అమ్మే చేస్తుందండి ఇంట్లో నేను ఎప్పుడు వంటజోకి వెళ్ళలేదు
ఓకే ఇంకాలా డిన్నర్ చేయలేదా అండి మరి మీరు
ఇంకా లేదండి
మీ ఇంట్లో మొత్తం నేను ఉప్మా చేసానండి
ఓకే ము
మీ ఇంట్లో మీ అమ్మగారే వంటలు చేస్తుంటారా అండి
అవునండి మా అమ్మాయి చేస్తుంది
మీరు హెల్ప్ చేయరా అండి
ఆ చేస్తామండి కూరగాయలు కట్ చేస్తాం ఇలాంటివి మాత్తం చిన్న చిన్నవి చేస్తానండి వంట అయితే చేయను
ఉన్నా అండి
అవునండి
ఎందుకు మీరు కూడా ట్రై చేయొచ్చు కదాండి వంటలు
ఏమోనండి అప్పుడ ప్పుడు చేస్తాను తప్ప ఎప్పుడు చేయట్లేదు
మీరు ఎప్పుడైనా చేసే వంటలే మీరు ఏది బాగా వండుతారు
నేను వండేది అయితే క్యారెట్ పళ్లెం బాగా చేస్తానండి
అవునండి దాని ప్రిపరేషన్ చెప్తారాండి
ప్రిపరేషన్ అంటూ ఏముంటదండీ క్యారెట్ తురుముకోవడం తిరువాత ఏసుకోవడం దాంట్లేకి పచ్చిమిర్చి వేయడం ఇంకా ఆ పల్లెం వేసేసి ఒక పదైదు పదైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవడం
చీక్
ఇకా అంతే అండి దైదు నిమిషాలు ఫ్రై చేసుకొని తినేసేయడమే పెట్టుకొని
అవునా అండి
అవునండి
ఓకే మీ ఇంట్లో అట్టే నాన్ వెజ్ బాగా తింటారా లేదంటే వెజ్ బాగా తింటారా
అందరూ వెజ్జె తింటారండి నాన్ వెజ్లో ఓన్లీ చికెన్ ఒక్కటి తింటారు
అవునా
అవునండి
మీ ఇంట్లో ఎక్కువగా తినేదంటే వీక్లీ వన్ట్ వన్ టైమ్ అట్లా తింటారా చికెను అ
ఆ చికెన్ అయితే వీక్లీ త్రీ టైమ్స్ తింటామండి మేము
త్రీ టైమ్స్ తింటారా అండి
ఇంతింతేస్ చేస్తూనే ఉంటాం
ఓకే ఓకే
మీరు చేస్త
త్రీ టైమ్స్ తింటే వీక్లీ మేం లేదండి మాక్ కష్టం అండి తీసుకోని రావడానికి
అవునాండి
అవునండి ఎప్పుడో మంత్లీ వన్ టైమ్ అ ట్లా తింటామండి అంతేమేం
ఓకే మీక్ ఫేవరెట్ కూర ఏంటండి
హిం ఫేవరెట్ కూర అంటే చికెన్ ఎ బాగా ఇష్టము బట్ చికెన్ ఎప్పుడూ తినము అంతే
ఓకే
మీక్ ఫేవరెట్ కూర
నా ఫేవరెటే చికెన్ కాబట్టే కదండి వీక్లీ త్రీ టైమ్స్ తింటాం
ఆ అవును మీఇంట్లో అందరికి ఫేవరేటా అండి
అవునవునండి
ఓకే అంటే సాంబారా లేదంటే ఫ్రై ఆ అండి
ఫ్రై అండి
ఓకే మీకు తెలుసా అండి ప్రాసెసు
ఆ లైట్ లైట్ గా టేల్స్ అండి
ఆ ఎప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ చేస్తారా లేదంటే మీ నాన్నగారు అట్ల ఏమన్నా
అమ్మ చేస్తుంది నాన్న చేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అండి నాక్ ఫేవరెట్ అయితే మా నాన్న చేస్తేనేనండి
ఓకే ఇంకా నార్మల్గా పప్పు ఇట్లాంటివి ఎం ఇష్టపడరా అండి మీరు
ఆ పప్పు ఓకే అండి నాన్ వెజ్ అంత కాకపోయినా పప్పు పర్లేదు తింటాం
హ్మ్మ్ మటన్ తింటారా అండి
ఆ నాన్ వెజ్ ఓన్లీ చికెన్ ఒకటి తింటామండి మేము అమ్మాయి అని నాన్ వెజ్ చికెన్ మటన్ మేము మాత్రం చికెన్ మాత్రమే తినవం
ఆ హా అవునా అండి కూరగాయలో బాగా ఇష్టం అంటే ఏమని చెప్తారు మీరు
నాకు కూరగాయల్లో ఇష్టం అంటే క్యారెట్ అనే చెప్తా
క్యరెట్ ఇష్టమండి వి
అవునండి
అందుకే క్యారెట్ పళ్లెం ఒకటే నేర్చుకున్నారా అండి మీరు
ఒకటే ఫేవరెట్గా బాగా చేయడం వచ్చు
ఓకే మీ ఇంట్లో స్వీట్లు అట్లా ఏమనా ప్రిపేర్ చేస్తారాండి మీరు
ఆ చేస్తానండి అట్లాంటివి అప్పుప్పుడు చేయడం అలవాటండి రిస్ ట్గా మూతిచూర్ లడ్డు అని చేశానండి
ఓ ప్రాసెస్ చాలా ఉంటుంది కదండి మోతీచూర్ లడ్డూకి
ఫేవరెట్ అయినప్పుడు ఎంత ప్రాసెస్ ఉన్నా చేయాలనీ అనిపిస్తుంది కదండి
అవునా ఎలా చేస్తారండి
ఉమ్ శనగపిండి తీసుకొని సేమ్ క్వాలిటీ అంటే చక్కర కూడా సేమ్ తీసుకోవాలి ఎంత తీసుకుంటే అంత
ఓకే
ఫస్ట్ శనగపిండి కలుపుకొని మనం పకోడాలు వేస్తాం కదండి ఆ ప్రాసెస్ లో వేసుకోవాలి అవంతా మళ్ళా తీసుకొని మిక్సీలో ఆడిచుకోవాలి దాని తర్వాత చక్కెర అంతే కావ్ ఆ
ఆ అంటే ఎ ఎట్లా నున్నగా ఆడించాలా లేదంటే కొంచెం డ్రా ఉంటాల ఉండాలా లేదంటే ఎట్లా అండి
అంత నుండగా ఏం అకర్ లేదండి కొంచెం లైట్ గా అట్లా ఉండాలి తినడానికి బాగుంటంది కదా ఛాన నుండగా ఉంటే ఉ ఇంకా చెక్కర కూడా కరిగి పెట్ ట్టేసి దాని దీని మిక్స్ చేసి కేసరి కలర్ యాడ్ చేసి అదంతా బాగా గట్టిగా అయ్యే వరకు ప్రై దాంట్లోనే ఫ్రై చేయాలి బాగా
ఉం
తర్వాత నెయ్యి తీసుకొని ఉండలు కట్టుకోవడమేనండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని
ఓకే అండి డ్రై ఫ్రూట్స్ నూనేలే వేపాలా అండి నెయ్యిలో
లండి వేసుకొని దాంట్లో కలుపుకొని ఇంకా ఉండలు కట్టు కోవడమే అండి
ఎదో ఫుడ్ కలర్ ఏం వెయ్యరా అండి
వేస్తామండి కేసరి కలరు
కేసరి కలర్ అదే రెడ్ కలర్ అదే ఆరెంజ్ కలరా
దని ఆ
ఆ ఓకే ఓకే
మీరు చేయరా అండి ఇట్లాంటి వంటలు
అంటే చేస్తూ ఉంటారండి చాలా తక్కువ నేను కూడా బర్ఫీ ట్రై చేశానండి చ బర్ఫీ అస్సలు రాలేదండి సరిగా
అవునా అండి అట్లాంటివి ఇంకా నేను ట్రై చేయలేదు
మొత్తం ప్లేట్కే అంటుకు పోయిందండి బర్ఫీ మొత్తం
అవునండి నెయ్యి కలపాల అనుకుంటా కదండి ప్లేట్ కి
అవునండి పూసాను బట్ అది ఎందుకు రాలేదో తెలియదు
అన్ని యూట్యూబ్ లో సక్సెస్ అవవు కదండి
అవునవునండి నిజమేనండి అది అమ్మతో నేర్చుకున్న వంటలే అవి పర్ఫెక్ట్ గా వస్తాయండి
అవునవును మనకు అమ్మ నేర్పిస్తే నచ్చదు మనం యూట్యూబ్కే వెళ్తూ ఉంటాం
అవునండి ఎందుకు అంటే అంటే అది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా మొబైల్
అవునవును
అయితే కొంచెం విసుక్కుంటా ఉంటావు
ఆ
ఇంకేంటండి మరి విశేషాలు
ఇంకేముందండి మీరే చెప్పాలండి
నైట్ కి మొత్తం మొన్న నైట్ కి కూడా ఎగ్ రైస్ యే తింటారా లేదంటే వేరే ఏమైనా చేసుకుంటారా అండి
వేరే చేస్తామండి నైట్ కి
ఓకే పొద్దున్న టిఫిన్ ఏంటండి
పొద్దున్న టిఫిన్ ఏంటండి
పొద్దున టిఫిన్ ఉగ్గాని చేసిందండి ఉగ్గాని తిన్నాము ఇప్పుడు వచ్చేసి ఎగ్ రైస్ చేసింది
ఓకే ఉగ్గానీ అంటే బొరుగులు ఉగ్గాని నా అండి
ఆ అవునండి అటుకులతో కూడా చేస్తారు కదండి
ఆ చేస్తారండి
ఏముందండి మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఉగ్గాని బొరుగుల తోనే చేస్తుంది
హ్ ఓకే అంటే కర్ణాటకా స్టైలా ఆంధ్ర
ఆంధ్రా స్టైల్ అండి
వు
మాది ఆంధ్రానేసీ ఆంధ్రా స్టై స్టైలే చేస్తాంటమ్మండి కర్ణాటక స్టైల్ ఇంకా వెళ్ళలేదు ఎప్పుడు చూడాలిటు.
ఓ
అన్ని ట్రై చేస్తూ ఉంటే బాగుంటది అన్పిస్తుంది.
అర్ ఇంకేంటండి
ఇంకేముంటాయండి మీరు నైట్ కి ప్లాన్ చేశారా అండి అప్పుడు ఏ వంట ఏం చెయ్యాలని.
ఆ ఇంకా చూడాలండి పప్పుచారు చేద్దాం అనుకున్నాను ప్రస్తుతానికీ. ఉప్మా ఉంది మధ్యాహ్నం కీ నైట్ కి ఏమైనా చేయాలి పప్పునో అట్లా ఏమైనా సమ్ అంటే
అవునవునులేండి
అవునండి
ఇంట్లో మీ అమ్మగారు వంట చెయ్యరా అండి.
ఏ లేదండి మా అమ్మగారూ. చెయ్యరండి వంట నేనే చేస్తూ ఉంటాను ఎక్కువగా.
ఓకే అండి
డీ బాయ్ అండీ.
బాయ్ అండి